హలో అండి బాగున్నారా అండి బాగున్నామండి మీరు బాగున్నారా అండి
బాగున్నానండి తిన్నారండి
తిన్నామండి ఇప్పుడే మీరు ఎగ్ కర్రీ రా వైట్ రైస్ అండి మీరేం తిన్నారండి
నేను పచ్చడి తిన్నా అండి
అవునా అండి ఏం చేస్తున్నారండి మరి
ఏం చేయట్లేదండి అలా ఆ ఇప్పుడే అలా తిరిగేసి వచ్చాము అంటే మేము సమ్మర్ వెకేషన్ లో ఉన్నామండి
అవునా అండి ఎక్కడికి వెళ్ళారండి సమ్మర్ హాలిడేస్కి మరి
బీచ్కి వెళ్ళామండి అంటే మాది విలేజే అండి
ఆ అవునండి
ఆ ఆ మా విలేజ్ సైడ్ బీచెస్ అంతా ఉన్నాయండి చాలా బాగుంటాయి బీచ్ కెళ్ళాము ఒక రోజు బీచ్ కెళ్ళాను ఇంకొక రోజు ఫోర్టు అని ఒకటి ఉందండి
అవునండి ఎక్కడండి
ఆ మళ్ళీ సోమ్శిలా డ్యామ్ అని డ్యామ్ అంటే చుట్టూ ఆ చెట్లు మద్ ఆ చుట్టూ వాటరు అంటే ఆ బ్రిడ్జ్ పైన చెట్లు ఉంటాయండి
అవునండి ఆ వాటర్ ఫాల్స్ మంచిగా ఉంటది కదా అండి ఆ చులో వాటర్ వాటర్ వెళ్తా ఉంటే ప్రశాంతంగా ఉంటది కదండి
ఆ చాలా బాగుందండి అసలు ఆ వాటర్ ఫాల్స్ కి వెళ్ళామండి మా ఊర్లో మా అక్క వాళ్ల ఆ వెలు అంటే ఆ అక్కనిచ్చిన ఊరండి అది మా అక్క పెళ్లి చేసుకున్న ఊరు
అవునండి ఆ ఆ చెప్పండి
ఆ ఊర్లో ఆ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి
ఆ ఆ అవునండి
అక్కడ అసలు వాటర్ అండి పైనుంచి అంటే ఎంత కొండల నుంచి అట్లా పై నుంచి ఒచ్చి అంటే ఇక్కడ ఆ ఆ రాళ్ళని అవంత ఉంటాయండి ఆ మనకెంతో మోకాళ్లు వరకే వస్తాయండి ఆ మోకాలు వర్ వస్తాయి అక్కడైతే వాళ్ళు మెట్లు మెట్లుగా కట్టారండి అంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కూడ నిల్చోని మంచిగా తడిచేది అందుకండి
అవునండి అట్ల తడుస్తూ ఉంటే మనకి బాగ ఉంటుంది ఇంకా అందులో మునగాలి ఇంకా ఫాటర్ ఫాల్స్ కిందనే ఉండాలి అనేసి ఉ
ఆ చాల బాగుండేదండి అసలు చూస్తంటే అబ్బా ఆ వాటర్ లోనే అలానే హా అలానే ఈవినింగ్ వరకు ఉందాం అనిపిచిందండి కానీ మాకు అక్కడికి కొంచెం దూరం అండి ఇంకా ఓచ్చేయాల్సి ఓచ్చింది
ఆ అవునండి నేను గుడ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు వెళ్ళానండి త ఇక్కడే దగ్గర్లో తిరుపతి దగ్గర్లో ఎళ్ళానండి అక్కడ గుడా చాలా చాల దూరంగ పెట్టారు మాకి
ఉమ్
మేం బస్ లో జర్నీ చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ బస్లో ఫ్రెండ్స్ కలిసి వెళ్తంటే చాలా బాగుండేదండి అక్కడికి ఎళ్ళిన్ తర్వాత్ ఆ బస్సులో ఎళ్తాం కదండి మంచిగ ఉంటది అందులో మనము ఫ్రెండ్స్ తో ఎళ్తున్నాం కాబట్టి వాళ్ళతో లేస్తూ ఉన్న ప చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ
అవునండి చాల అసలు చాల బావుంటుంది
ఆ అలానే నీళ్ళు అంటే మనకి మంచిగా ఉంటది గదా అండి
ఆ ఆవునండి
ఆ అదే
మేమైతే ఇంకా అంటే ఇవే కాకుండ మా ఊర్లో ఆ అంటే కొంచెం ఫేమస్ అండి టెంపులు ఆ పెంచుల కోన అని
ఆ ఆ అవునండి చె
చాల అసలు గుడి ఎలా ఉంటుదంటే అంటే బంగారు పూతతో చేసారండి బంగారంతో చేస్తే ఎక్కడ ఉండిస్తారండి ఆ టెంపుల్ ను గుడా దోచుకుని ఎళ్ళే దొంగలుంటారు కదా అండి
ఆ అవునండి
అట్లా బంగారు పూతతో చేసారండి అబ్బా చూడ
చాలా బాగుంటదండి కచూ అసలు
కళ్ళు సరిపోవండి ఊమ్ అవును బావుంది అసలు పెంచలయి స్వామి ఇంకా చాలా మందిక్ చాలా చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయండి అవంతా చూసానంటే ఎట్లా అంటే ఆ టెంపుల్స్ ఉంటాయి కదండి పైన పైన అంటే స్టెప్ స్టెప్ గా ఉంటుంది గదా ఆ స్టెప్పు స్టెప్లలో ఆ ఒక్కొక్క అంటే ఒక్కొక్క రాయ్యే కదండి అది ఆ రాయిని అంటే దేవుళ్ళు లాగా చెక్కారండి శిల్పి లాగా
అమ్మ అవునండి ఒక ఆ ప్పుడు మంచిగా చెక్కేవాళ్ళు గదా అండి శిల్పి వాళ్ళు
ఆ ఎంత బాగా ఆ చెక్కారో అసలు చూడటానికి కళ్ళే సరిపోవండి అంత బాగున్నాయండి
ఉమ్ అవునండి ఉమ్ అవునండి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరి పక్కన ఆ నిత్యభూయ్ స్వామి కొండ అనే సి ఉందండి ఏం నిత్యభూయ్ స్వామి కొండ అంటే ఎంత అంటే ఎంత పై కెల్లలో ఇప్పుడు మనం తిరుమలకెళ్తాం కదండి అలానే ఉంటదండి చుట్టూ ఒక ఫారెస్ట్ లా ఉంటదండి అడవి లాగుంటది అల్లో ఆ జంతువులు గుడా ఉంటాయండి కానీ మ ఆ బయటికి రావు లోపల ఎక్కడో ఉంటయి మనకు మాత్రము జింకలు ఇలాంటివన్నీ మనకు కనపడతా ఉన్నాయండి ఇప్పుడు అవన్నీ మనకు కనిపించవు కదా అండి
అవునండి అది నిజమండి అదీ కాకుండా తిరుపతిలో ఇంకొక టెంపుల్ ఉందండి
ఊ ఊ
ఏంటంటే శ్రీనివాస మంగాపురం అని అక్కడ ఒక టెంపుల్ ఉందండి అక్ అసలు మా కాలేజ్ టైమ్ లో అయితే నేనేమో ప్రతి నెలా వెళ్ళేదానండి ప్రతి నెల ఏమో నేనైతే అ టే ఎప్పుడు నాకులు అంటే కొంచెం ఏమన్నా తల్నొప్పొచ్చినా లేదా నాకు ఏమన్నా లోన్లీగా అనిపిచినా ఫస్ట్ నాక అ టెంప్ ప్పులే గుర్తొస్తుందండి ఎందుకంటే అంత ఫీస్స్ఫుల్గా ఉంటుందండి
ఆ అవునండి ఆహా నేన్ గు
హూ
నేన్ కూడా ఏమైనా నాకు ప్రశాంతంగా లేకపోయినా గూడా ఈ ఒక టెంపుల్ లో వెళ్తే మనం ప్రశాంతంగా ఉంటుందండి అక్కడుండే శాంతి అస్సలెక్కడా దొరకదండి
ఆ నిజమే అండి చాలా బావుంటుందసలు
ఒక ట్రిప్పు అన ఒక వెకేషన్ కి మనం వెళ్ళాలంటే గుళ్ళకి వెళ్ళ చండి మంచిగా
ఆ అవునండి ఈ బీచెస్ కీ మళ్ళీ ఏమన్నా ఫోర్ట్స్ కి లేకపోతే ఎక్కడైనా హ్మ్ అంటే ఏ ఉన్నాయి కదంటీ వాటర్ ఫాల్స్ అలా వెళ్ళే దానికంటే
అవునండి
కేలి ప్రశాం మొత్త అసలు చాలా ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంద నన్
ఆహ చాలా అవున
మేమైతే ఆ ఆ మేమైతే రీసెంట్ ఇగా ఒక టెంపుల్ క వెళ్ళామండి టెకి గణేష అని బెంగుళూరూ లో ఉంటుందండి
ఆ ఆ హ చెప్
అక్కడ నేను అనుకుననండి నేను కొన్ని నాకు చాలా కోసులు ఉండేవి అవన్నీ అనుకుంటే నిజంగా జరిగాయండి అంటే మనం మెయిన్ ఆ టెంపుల్ ఎందుకు వెళ్తామంటే మనకి ఏమనా జాబ్ రావాలి అలా కోరుకున్నాం అనుకోండి మనస్ఫూర్తిగా నాకు ఇలా నాకు రా కావాలి అని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుందండి
ఆ అవునండి మనం మనస్ఫూర్తి తిగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంటా అండి నేను కూడా విన్నాను ఈ మాట మా ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నానండి నేను కూడా
అవునా అండి నిజమె అది వె వెళ్ళాలండి మీరు ఖచ్చితంగా వెళ్ళండి ఒకవేళ బెంగళూరుకి వెళ్తే మాత్ర మాత్రం ఆ టెకి గణేేశ అని టెంపుల్ కి వెళ్ళండి నిజంగా చాలా బాగుంటుంది కా చాలా చాలా చ వెకేషన్స్ కి వెళ్ళానండి ఆ అంత అసలు ఆ ఎంత బాగుండేవో అసలు దసలు మనకేమన్నా సమ్మర్ లో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఒక సంవత్సరంలో మనం ఖచ్చితంగా ఒక సెవెన్ డేస్ అయినా ఆ ట్రావెల్ చేయాలండి ట్రావెల్ చేస్తే చాలా ఫీస్ ఫుల్ గా ఉంటుందండి మనకి మనసుకిి గాని అంటే ఏ బాధలు ఉండవు అది చెయాలిది చెయాలి అట్లా ఏం ఉండదు మనకు నచ్చిన ప్లేస్ కీ వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని
అవునండి అవునండి అదే నేను ఆ
టుందండి ఇఫ్
అవునండి ఒకసారి నేను ఒక టెంపుల్ కు వెళ్ళానండి అది మొత్ మొత్తము ఫుల్ చుట్టూ వాటర్ ఉంటాయండి మధ్యలో గుడి ఉంటది మనము ఎక్కడో దూరం నుంచి వస్ వస్తాం కదండీ ఆటోలో కానీ, బస్సులో కానీ, లేదంటే బైక్లలో అట్లా వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న గుడి వేళలంటే మనం ఫస్ట్ దూరం నుంచి వస్తునాం కాబట్టి ఫస్ట్ కాళ్లు కడుక్కుంటాం కదండి
ఊ
ఎంత ఎంత బావుంటాయి అంటే ఫ్రెష్గా ఉంటాయండి వాటర్ కూడా మంచిగా మనం ములగాల అంట అందులో ఆ స్నానం చేసేసి మొత్తంగా మస్ స్నానం చేసేసి గుళ్ళకి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటదండి అసల చుట్టూ ఎంతో ఎంతో మంచిగా ఉంటదండి మొ మొత్తం వాటరే మధ్యలో గుడి అంటే చాలా బాగుంటదండి అసల
అవునండి
ఆ చాలా బా పీస్ఫుల్ గా బాగుంటుందండి అసలు అట్లా నేను ఎన్నో గుళ్ళకి వెళ్ళాను బాగుంటదండి
అవునా
ఆ ఇలా వెకేషన్ కి దూరంగా ఎక్కడికో వెళ్ళి వా ఫస్టెక్కడికెల్లాలంటే ఇలా గుడికెల్లి మంచిగ ప్రశాం తంగా ఉండొచ్చండీ అసలా ఆ అవునండీ
ఇంకా ఇంకా అండి మీరెక్కడికైనా వెళ్ళారా
మ్మ్ నేన్ వెళ్ళానండి రీసెంట్గ నా ఫ్రెండ్స్ తో ఎళ్ళానూ ఒక చో ఆ అదె గోవాకీ
ఆ
అక్కడ గుడ మా ఫ్రెండ్స్ తో ఎళ్ళి మంచిగా బాగా ఉండె ప్లేసెసన్నీ చూసి కోని నా ఫ్రెండ్స్ నేనూ ఒకా చిన్న రూమ్ తీస్కొనేసి అక్కడే ఉండి అక్కడే ఉండే అంతా తిరిగేసొచ్చామండి బాగా ఎంజయ్ యేసామండి ఒక టూ డేసూ
అవునా అండీ
ఆ అవునండీ అందులో మనమెళ్తామూ మనకూ టా అక్కడే గుండు కూర్చోని మంచిగా తింటూ ఫు ఫుడ్డవంతా చేస్కొని మన స్వయంగా చేస్కొని తిన్నామండి మేమంతా బావుండింది
అవునండి మేమూ ట్రావెల్ జేసినా ప్రతి ఒక్క ప్లేస్ లో అం టే మనం చూట్టానికి వెళ్తాం గదండి ఆ ఒక్కొక్క ప్లేస్కీ ఒక్కొక్కా ప్ర త్యేకతుందండీ అంటే ఇక్కడ ఇల్ ఇలా అనీ ఆ ఈ ఊర్లో ఇలా ఉంటుందీ ఈ ఈ దేవుడి దగ్గర మనమిలా అన్ని వొక్కొక్క ప్లేస్కీ అంటే వొక్కొక్క ప్లేస్ కీ ఒ ప ప్రత్యేక టుండుందండీ ఒకొక్కూర్లో ఆ కర్రీసనీ అంటే ఈ ఊర్లో ఇట్లా కర్రీస్ ఫేమస్సూ ఇంకొకూర్లో స్వీట్లు ఫేమసూ ఈ బీచూ దీనికీ అ ట్లానీ చా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకతుండేద అ ఉందండీ
ఊ అవునండి అవునండి నేను గుడ దిరిగినానిదీ ఎ ఎ ఆ అవును టుందండి ఒక్కొక్క దానికి ఒక ప్ర త్యేకత ఉంటుంది ఒక గొప్ప విషయం ఉంటుంది గదా అండి ఇప్పుడు మనకీ
హా
ఆ అదే అండి మనమోక వెకేషన్కి వెళ్తున్నామంటే ఒక ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకొనేసి అంతా ఫుడ్ టె వాళ్ళంతకు వాళ్ళే ప్రిపేర్ జేస్కొని తింటూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంక్ ఊ
ఆ అలా చల్ అంటే కొంచం మనా అం మనమెన్నో ఉంటాం గదండి అంటే యెన్నెన్నో ఉంటాయి గదా జాబ్స్ విషయంలో గానీ ప్రజర్ ఉంటయి గదా అలా ట్రావెల్ జేసినప్ ప్పుడు మనకి కొంచం ఆ ప్రెజర్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి ఇప్పుడు ట్రైన్ లో వెళ్ళి నా బస్లో వెళ్ళినా కొంచం ఫీస్ఫుల్గా ఉంటుందీ అక్కడికెళ్ళిన్ తర్వాత వాతావరణమనేది చేంజవుతుందీ ఆ ఆ వాతావరణం వల్లా అంటె మనం వెళ్ళే ప్రదేశాల వల్లా అవంతా కొంచం మనా మైండ్ గానీ అవంత చేంజయిపోతయండి కొంచం ఫీస్ఫుల్గా ఉంటుంది మంచిగ ఎంజాయ్ జెయ్యోచ్చు
ఆ అవునండి మనమూ తన్నికా
మన వర్కూ మనం మళ్ళీ ఉండేదే కదండి ప్రజర్సంతా మళ్ళీ మన వర్కు మనం ప్రజర్సు అనంతా చేతే ఇచ్చుకోవచ్చు
ఆ అవునండి అదే ఒక చోటి మనం అందరం కలిసి వెళ్తున్నాం అన్నప్పుడే మనం మంచిగ మాట్లాడుకుంటాం కదా అండి వర్క్ అంటే వర్క్ కామనే నార్మల్ గా ఉ అదే మనం ఒక ఆ అదే అండి
నిజం గా నేను అంటే ఒకప్పుడు నేను అసలు చేసేదాన్ని కాదండి ఎంజాయ్ చేసేదాన్ని కాదు బయట వెళ్ళేదాన్ని కాదు ఇప్పుడైతే చాల వరకు సమ్మర్ హాలిడేస్కి వెళ్తూ ఉన్నానండి
ఆ అవున
మీరు కూడ వెళ్ళండి ఖచ్చి మంచి మంచి ప్లేసెస్ ఆ విజిట్ చేసి చెప్పండి సరే అండి చాల థ్యాంక్స్ అండి ఎన్నో మంచి విషయాలు చెప్పారు
ఆ ఓకే అండి థ్యాంక్స్ అండి
ఓకే అండి
ఓకే స